హలో అక్క బాగున్నారా
ఆ బావున్న మీరు బాగున్నారా అక్క
హ్మ్ బావున్నాను
ఏం చేస్ ఏమున్నాయి రా మార్నింగ్ లేసి ఊడ్చి సల్లి ఇల్లు ఊడ్చి తూడ్చి అంట్లు తోమేసి టిఫిన్ రెడీ చేసి ఇడ్లీ వేసాను దాంట్లోకిగా చెట్ చాల అవన్నీ ఏంపి అవన్నీ పల్లీలు ఆ అయిపోయింది టిఫిన్ అయిపోయింది ఇక లంచ్ అయిపోయా ప్రిపేర్ కావాలి ఇంకా హ్మ్ ఈ బాబు ఉన్నాడు కదరా బాబు బుని చూసుకుంటా చేయాలి అట్లా ఉమ్ మీరేం టిఫిన్ చేసారు
కిచ్చిడి అక్క
ఉమ్ హు
ఉమ్ మూవీస్ చూస్తారక్క మీరు
ఆ మూవీస్ అంటే ఇంట్లో బయటకెళ్ళి చూడాలని ఇష్టం ఉం టయి కానీ ఇగ తక్కువ
అంటే చిన్న పిల్లలు ఉన్నరనేసి
ఆ చిన్నోడు ఉన్నాడు కాబట్టి ఎక్కువ వెళ్ళను అన్నట్టు బాబులేన ప్పుడు ఫోర్ ఫైవ్ అట్లా మూవీస్ చూశాను బాగా
అవునా అంటే ఎట్లా బయటికి వెళ్ళి థియేటర్ కి వెళ్ళి చూస్
ఆ థియేటర్ కి వెళ్ళి చూడడం అక్కడ అలా అందరు అరుస్తా ఉంటే బాగా అనిపిస్తా ఉంటది మంచిగా అనిపిస్ స్తా ఉంటది
మ్ ఏ హీరో అంటే ఇష్టం మీకు
నాకా మ్ అల్లు అర్జును మహేష్ బాబు అంటే ఇష్టమే కువ
ఆహా చూసారా వాళ్ళయి అందరి అన్ని మూవీస్
చూసాను
ఏ మూవీ అంటే ఇష్టమున్నాయి మరి
ఆ అల్లు అర్జున్ ది మన ఇది ఉంది ఇది సినిమా ఏంటిది హ్యాపీ అనే మూవీస్
ఆ అవునవును
అది బాగా ఇష్ ష్టము మహేష్ బాబుదో ఒక అది మన ఒక్కడే అన్నది మూవీ వస్ వస్తది కదా ఆది ఇష్టముండే అప్పుడు ఇ ఇప్పుడు బాబుండడం వల్ల అన్నింటి మీద ఇంట్రెస్ట్ పో కంచం తగ్గింది వాళ్ళని చూసుడే సరిపోతది వాళ్ళు లేస్తే వాళ్ళకి బ్రష్ చేపి చ్చి బ్రష్ చెయ్యమని అని అనడం వాళ్ళిది అనడం అది అ అర్థం కాకపోవడం మనకు అళ్ళు చెప్తంటె అర్థం కాకుండా దాంతోటే టైమ్ స్పెండ్ అయితా ఉంటది అస
ఉమ్
ఊ మ్
అవును ఇప్పుడు అల్లు అర్జున్ బర్త్ డే వస్తుంది కదా ఆ రోజు మూవీ రీరిలీజ్ అయితుంది రేసుగుర్రం
ఆ
ఓ
మ్ మీకు మూవీస్ అంటే ఇష్టమా
మరీ అంతగా ఏమి ఇష్టం ఉండదు థియేటర్ కి వెళ్ళి మాత్రం చూడం నాకు నచ్చదు థియేటర్కి వెళ్ళి చూడాలి అంటే ఏదైనా మూవీ బాగుంటే ఫోన్ లో చూస్తాను లేదంటే ఇగ టీవీలో అంటే నార్మల్గా ఏదైనా మూవీస్ వస్తే చూస్తా టీవీలో
ఉహు ఎక్కువ ఊకే కూడా ఫోన్ కూడా చూస్తా కండ్లకి
అవును అవును మ్ అవును
మాట్ల
ఉమ్ కానీ ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుని చూస్తే ప్రాబ్లమ్ అయితది కాని కొంచమే పెట్టుకుంటాం కదా ఒక్కోకసారైతే ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకోను ఊరికే ఫోన్ చుసుకుంటూనే ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్
హు
కళ్ళకి రెస్ట్ లేకుంట ఫోన్ కి రెస్ట్ లేకుంట
ఆ
మ్ ఔను రీసెంట్గ కొత్త మూవీస్ ఏమనా చూసింరా అక్క
ఎ ఇప్పుల్ల ఏం చూడ్లేరా ఏం చూలే అక్క
ఎందుక్ మరలా పని అవ్వట్లేదా
బాబుకీ ఫివర్ ఒస్తుందీ ఒక వా ఒక వారం వారం రోలూ బాగున్నడు మళ్ళిప్పుడు నిన్న నుంచి మళ్ళి ఫీవరు జల్బు ప్లస్ మళ్ళి వాళ నైట్ ను మల్లదొకటి ఒచ్చింది ఇగ ఆయన కద ఉండడం వల్ల కొంచెం ఇగ విసిగిస్తా ఉంటడు అసలు ఇగ పనా ఏడుసా ఉంటడు అదంటడు ఇదంటడు ఇగ అర్థం గాదు ఏంటిది అన్ అడగడం మనం
అవును
మ్ ఇందాక ఇడ్లీ దిన్పిస్తుంటే కొసేప్ సతాయించండ్ ఇగ అటు ఇటు తిప్ కుంట తినిపిచ్చాను ఇడ్లి మ్ మ్ మీక్ బ్రదర్సు సిస్టర్సు
ఆ నేను తమ్ముడు ఇద్దరం ఉన్నం
ఓకె మీ తమ్ముడు ఏం చేస్తాడు
స్టడీ ఎ జాబ్ డిగ్రీ చేస్తాడు ఇప్పుడు
మ్ హ్ మ్ హ్ మ్ హ్
మ్
మీ ప్రాపర్ ఎక్కడా ప్రజెంట్
ఇక్కడె దగ్గర్లో
హైదరాబాద్ లేనా
ఆ ఔనౌను
మర్ ఆస్టళ్ల ఎందుకుంటున్నవ్
ఇగా ఉండాల్సి ఒస్తుంది అలా
అంటె ఇప్పుడ్ మీర్ స్టడియా జాబా
స్టడీ నె
ఆ మ్ ఇంకా
అ
ఇవాళ వెదర్ ఎట్లుంది మీక్ అక్కడ
వెదర్ అయితే చాలా కూల్గుంది చం ఓకే నిన్న రోజంతల ఎండ ఏం లేదు నార్మల్గనే ఉంది కొంచెం
ఇవాళెండ్
అవును మ్ హ్ మక్ మాగుడ ఉంది కాకపోతే నార్మల్ ఏ కొంచెం మరీ అంత ఎండ లేదు కొంచెం అట్లుంద్ ఎండ ఔను ఈ ఎండాకాలం ఒస్సే చాలా ఇబ్బందైతది ఎండాకాలం మీకు ఏదంటే ఇష్ట్ చెం ఎండాకాలం అంటే ఇష్టం ఆ సమ్మర్ హాల్డేస్
ఉ సమ్మర్ హాల్డేస్ గుడా ఇష్టమే మ్ అంటె సమ్మర్ హాల్డేస్ లో ఆ సమ్మర్ హాల్డేస్ లో అమ్మమ్మ వాళ్ళింటికెళ్ళడం
అవునువును ఎలాంటి జాగ్రత్తలు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి
ఎండాకాలం ఎక్కువ చేతులు కడుక్కోవాలి ఉ ఫేస్ కి మాస్క్ మాస్క్ పెట్టుకోవాలి
మ్మ్మ్మ్
ఉ అది కోకోనట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి కూల్ వాటరు ఇసుకోవాలండీ కూల్ వాటర్ ఎక్కువ తాగాలి అండి
ఫ్రిడ్జ్ లో వాటర్ కాకుండా కుండలో వాటర్ అయినా లేదంటే రంజాన్ వాటర్ నా తాగాలి
మ్మ్మ్మ్
అ
ఫిడ్జి వాటర్ కంటే కుండ వాటరే ఎక్కువ బాగుంటది అసలు
ఇంకా ఇది అసలే కొందరు ఏం చేస్తారంట సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్ కదా అనేసి తింటాను
మ్మ్మ్మ్
అవును మడికందిట
ఆ తక్కువ ఎందుకంటే పదిన్న కూడా వీడే హలో ఆ తక్కువ అక్క ఎక్కువ తిన్నా వేడే కదా అక్క ఎక్కువ మామిడికళ్ తిన్నా కూడా వేడే చేస్తా ఉంటది అందుకే అన్ని అన్ని ఫ్రూట్స్ ఏదైనా మీడియం మీడియం లోనే తీసుకు కుంటాము వాటర్ మిల్లర్ ఎక్కువ తీసుకుంటాం
ఓవో
మ్మ్మ్మ్ అది ఎక్కువ తీసుకున్నా కూడా బాడీకి కూల్యి ఉంటది కానీ హీట్ ఎక్కువ ఉంటది కదా
అవును వాటర్మిలన్ బాడీకిి కూల్గా ఉంటంది అలాగే మజ్జిక పెరుగు ఎక్కువ తిన తిను తింటూ ఉండాలి అవును
సూర్ మలే
ఫ్రూట్స్ లో కూడా కొన్ని మనకి వేడ అయితాయి మ్యాంగో గానీ
మంగోయనా పైనాపిల్ అయినా పపాయన్న కూడా వేడే ఎక్కువ
మ్మ్మ్మ్
మ్మ్మ్మ్
ఎండాకల్లంలో అయితే కూల్గా ఉండవి కూల్గా ఉండేటివే తాగడం పొద్దెం బెస్ట్ మనం
అవును
మ్మ్మ్మ్
కర్రీస్ లో ఉంటే ఎక్కువ మీకు ఏ కర్రీస్ ఇష్టం
వెజ్ లో అయితే ఆలూ కర్రీ ఇష్టం నాన్ వెజ్ లో చికెన్ ఒకటే తింట ఇంకా ఏం ఖరీస్ తినను ఆహా లేదు లేదు తిన్నాను
ఎగ్ కూడా బాయిల్ ఎగ్
ఆ బాయిల్డ్ ఎగ్ తి బయటిది మాత్రమే తింటా లోపలిది తినేను
ఆహ
ఆ నచ్చదు నాకు అది లోప ల ఎందుకో వేరే టేస్ట్ లాగా అనిపిస్తది హుమ్
ఉమ్
అవునక్క
ఆ
హ్మ్
హలో
ఇంకా మరి లంచ్ ప్రిపేర్ చేస్తారా లంచ్ చేస్తారా అయితే
ఆ చేయాలి ఇయాలా ఆలూ టమాటా కర్రీ ప్రిపేర్ చేయాల అనుకుంటున్నాం ఆలూ టమాట
అవును బాగుంటది ఆలూ టమాటా నేనైతే రోజు పెట్టిన తింటా ఆలు ఉమ్ నాకు ఇష్టం చాలా ఆలూకర్రీ అంటే మ్మ్
ఉమ్ హు
ఆలూ అయినా పప్పు కర్రీ సాంబార్
ఉమ్
ఉమ్ ఇంక ఇంట్లో చేస్తే మాత్రం అవును హుమ్ అంటే వట్టి పప్పూనే తింటాం మాదాంట్లో మళ్ళా పాలకు అవన్నీ వేస్తే ఏం తినను
ఆహా
మ్మ్
మ్మ్ పప్పులో అన్ని కూర అక్
వట్టి పప్పునే బాగుంటది కదా దాంట్లో మళ్ళీ పచ్చిపులుసు వంచుకుని అవును
బెల్లమన్న షుగరన్నా వేసు కుందంటే బాగుంటుంది ఓకే